హలో ఆహ్ నమస్తే అండి బాగున్నారండి
బాగున్నానండి
ఏం చేస్తున్నారండి
కాలీ ఏ అండి ఇంకా ఒక పని ఉంది అది అయిపోతే వంట చేయాలి బట్టలు మడత పెట్టాలి ఇల్లు క్లీనింగ్ అయిపోయింది
ఓకే నాకు గుడా అండి బట్టల సేమ్ వర్క్ ఉంది మీకు నాకు నాకు కూడా ఒక వర్క్ ఉంది ఇంగ అది కంప్లీట్ అయితే బట్టలు చాలా ఉన్నాయి బట్టలు మడత పెట్టాలి ఆహ్ మీతో మాట్లాడుకుంటూనే బియ్యం కడిగేసి పెట్టేశానండి
ఆ ఇయర్ ఫోన్సు పెట్టు
లేదండి నార్మల్గానే ఫోన్ చేతిలో పట్టుకొని మాట్లాడు తున్న
అదే బెస్ట్ అండి ఎందుకో నేను తర్వాత చెప్
అదేనండి ఇంకేముందండి చెప్పాలండి
ఉమ్ చెప్పాలండి మీ సారీస్ కట్కోవడం ఇష్టమా పంజాబీ డ్రెస్లు అలా ఇష్ట
నిజం చెప్పాలంటే సారీసే ఇష్టం అండి కానీ జర్నీలలో మాత్రం సల్వార్సే ఇష్టం
అవునులేండి జర్నీలో ఎవరు ఇష్టపడరు జర్నీలో చక్కగా కాటన్ డ్రెస్సులు జార్జెట్ డ్రస్లు వసుకుంట ప్రశాంతంగా ఉంటది ఉమ్ సారీస్ లో మీకు ఎలా అండి కోట్ అట్లా కాటన్ అట్లా ఇష్టామా లేక్
ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసైతే కోట అండి సెకండ్ ప్రిఫరెన్స్ కాటన్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చి జార్జెట్ జార్జెట్ లో కూడా ఎక్కువ బాన్ ని డిజైన్స్ తర్వాత డార్క్ కలర్స్ ఆహ్ ఎక్కువ ఎక్కువ ఇష్టం
ఉమ్ నేను అంతే అండి ఎక్కువ జార్జెట్ ఇష్టం పడతా ఈ కాటన్ అవీ నాకు కొంచెం ఒంటి కత్తుకుపోయినట్టు అనిపించి ఫ్రీగా మెదల్లేన అనమాట ఇంక అందుకని ఎక్కువ జార్జెట్ కట్టుకుంటా ఉంటే అవియితే స్లొంటి మీద ఉన్నట్టే ఉండదు బాడీ హగ్గింగ్ లాగా ఉ గాబట్టి బాగు నెకువ మీ షో మేషో లో నే కొంటా అండి చీరలు అసలు అందరూ అబ్బా మీషో నా అందులో ఏం బాగుంటాయి చి పు అది అని కొంతమంది అనుకుంటారు గానీ బయట వాళ్ళు ఏమో అన్ నేనైతే ఎన్ని కొన్నానో క్వాలిటీ అన్ సూపర్ గా ఉందండి
ఆ నేను మీషోలో రెండు మూడు శారీస్ పెట్టానండి బానే ఉంది ఒకటి పింక్ కలర్ బాందిని శారీ తీసుకున్నా అది ఇంకా స్టిచ్ కూడా చెపిలేదండి
మీ దగ్గర మీరు అట్లా కాకుండా మీరు ఏం చేస్తారం అండి నేను ఈ మధ్య రెడీమేడ్ బ్లౌజులు అనుకున్నా అండి మీషో లోనే అయితే అవి ఇవి ఏమంటారు స్కై అది ఎంది సిక్రా మెటీరియల్ అనమాట ఇట్లా ఎలాస్టిక్ మెట్ టిరియల్ మీరు మీ సైజుని బట్టి సపోజ్ మన సైజ్ బ్లౌజ్ సైజ్ థర్టీ ఫోర్ థర్టీ టూ నో అనుకోండి ఆ నెంబర్ తో తీసుకోవాలి అది ఇంకెట్లా అంటే మనం డ్రస్ చేసుకుంటుంటే బనియన్ లాగ వేసుకోవాలి అది ఎలాస్టిక్ లాగా సాగుతది మీకస్సలు టైట్ అనే ఫీలింగ్ రానే రాదు కాపోతే లూజ్ మాత్రం అవ్వద్దు కాబట్టి మీరు కరెక్ట్ సైజ్ తీసుకున్న అనుకోండి మీ కరెక్ట్ గా అసలు బాడీ మీద కుట్టినట్టే కుర్చుంటుందండి బ్లౌజ్ అయితే అంత వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎక్సలెంట్ నాది జ్యూస్ కాగా మా అపార్ట్మెంట్స్ లో చాలా మంది కొనుక్కున్నారు
ఓకే తీసుకోవాలండి అయితే ఎందుకంటే ఒక నేను తీసుకున్న శారీ కాస్ట్ చాలా తక్ తకువ అండి దానికి త్రీ ఫోర్ హండ్రెడ్ ట్టి పెట్టి బ్లౌజ్ స్టిచ్ చెపియాలి అంటే ప్రాణం వస్ ప్రాణానికి వస్తుంది ఏదో మనము నార్ నార్మల్ గా ఇంట్లో అట్లా బయటకి వెళ్ళినప్పుడు కట్టుకువడం గానీ అ పార్టీ వేర్ ఫంక్షన్ వేరైయితే కాదు వాటి కోసం అన్ని డబ్బులు పెట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ చెప్పియాలి అంటేనేమో ప్రాణానికి వస్తుం
అవునండి నేను వస్తా అండి ఒక వచ్చినప్పుడు మీరు చూపిస్తాను ఎప్పుడన్నా కలిస్తే
ఓకే అండి
ఇంకా రెండు కాంబినేషన్లలో అసలు ఆస్ అ ది మీషో శారీ నే బ్లౌజ్ మీషో బ్లౌజ నే అసలు చూస్తే మళ్ళీ మనం ఒంటి మీద ఎంత రిచ్ గుంటుందంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది ఉ నేనైతే ఈ మధ్య ఇంకేం చేసినాను నా మా దగ్గర అయితే ఒక బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ అండి కుట్టించడానికి ఆ నిన్ నిన్ అదేస్ సారి బాందిని శారీ తీసుకున్నా ఒకటి అదయితే రెండు వందల ముప్పైకె వచ్చింది
అబ్బా
ఆ ఇంకా కా దాని ఇన్ని రోజులు ఏం చేసింనంటే ఇంట్లో దాని మీదకి ఏదైనా సెట్ అయిన బ్లౌజ్ కలర్ ఉంటే అది వేసుకున్నా కానీ ఈ మ మధ్య ఏం చేసినా ఆన్లైన్ లో బ్లౌజ్లు కూడా వస్తున్నాయంట అని చూసి ఇగ లిక్రా బ్లౌజు అసలు మెయిన్ మ మంచిగా ఎలాస్టిక్ అన్ని ఉన్నాయని సరే వేసుకొన్ చుద్ నచ్చితనే కొందాం లేకపోతే ఏముందని చెప్పి కొన్నా అసలు సూపర్ వచ్చిందండి వన్ థర్టీ ఫైవ్ రూపీసే ఎంత అందంగా అంతే మీకు మంచి హైనెక్ ఆ కింద కూడా పట్ ట్టి అన్మాట కొంతమంది కింద సరిగా మనకు పట్టి పెట్టక చేతులు ఎత్తినప్పుడు ప్రాబ్లమ్ ఉం టది కదా ఇది అట్లా లేదు పట్టి ఎక్కువ ఉంది మంచిగా ప్రిన్సెస్ కట్టు చక్కగా నిలబడుతుంది బ్లౌజ్ ఎంత బాగుందో శారీ వేసుకుంటే లుక్కే వే
ఒకసారి ఆ బ్లౌజ్ లింక్స్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి మీరు కనిపించి మీర్ రు మీట్ అయినప్పుడు అవి నాకు చూపించండి
డి వస్తూ వస్తూ తీసుకొస్తాను అద్భుతంగా ఉన్నాయి అసలు అసలు తొందరగా చినగాని కూడా చిన్నగావండి ఆ తీసుకొస్తానండి వాళ్ళకు కూడా ఒకటే అడుగుతున్నారు మన అక్కని చూడాలి పెద్దమని చూడాలిని
తీసుకని రండి
ఉ ఉ ఇంకండి మనం డబ్బులు ఎట్లా సేవ్ చేసుకోవాలనే దాంట్లోనే ఉండాలండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో పిల్లల్ని ప్రతీదీ ఖర్చు ఏ ఎక్కువైపోయినాయండి మనం ఎట్లాగొచ్చి ఇంట్లో తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేస్తేనే పిల్ల మంచి ఫ్యూచర్ ఇవ్వగగుతాం అనిపిస్తుంటంది నాకు ఇక ఏం చేస్తాండి కొ అయినా ఇంకొకటి కూడా అండి ఇప్పుడు మంచి మనసు ఉండి మంచి ముఖం ఉ టే మాత్రం ఎటువంటి బట్టలు వేసుకున్నా మంచిగా ఉంటామండి అ ఒకరితో కంపేర్ చేసుకుంటే ఏం రాదండి నాకు ఈ మధ్య బాగా జ్ఞానోదయం అయిందో ఒకరితో మనకు పనిలేదు మనం ఇట్లా బతకాలి అనేది మన చేతిలోనే రాసు పెట్ంది
ఆ మనమే ఒక్కటి ఒక నిజం చెప్పన్నా అండి మా ఇప్పుడు అవతల వాళ్ళని మనం ఎప్పటికీ వాళ్ళని సాటిస్ఫై చేయలేం ఇది ఫస్ట్ మనం గుర్తు పెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం లైఫ్ లో మనం టిస్ఫై చేయలే మనం ఎవరినైనా సాటిస్ఫై చేయగలము అంటే అంటే మన మనసును మనల్ని మాత్రమే సాటిస్ఫై చేయగలుగు తం అట్లా మనల్ని ఆ మనం ఎప్పుడైతే సాటిస్ఫై అవుతామో ఆటోమేటిక్ గా మనం సంతోషంగా ఉంటాం కాబట్టి ఒకరు సాటిస్ఫై కోసం మనం కష్టపడడం కన్నా మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడంలో ఎక్కువ హ్యాపీనెస్ ఉంది
అవునండి మా అపార్ట్మెంట్ లో అండి నేను అసలు ఆశ్చర్యపోతాను కొంతమంది చీరలు అమ్మడానికి వస్తారండి మా దాంట్లో అయితే ఇక్కడ నన్ను పిలుస్తార అనమాట అందరండి అప్పులే ఆప్పులు చేసే కొంటారు చీరలు
అప్పు తిరిచ్చేటప్పుడు
నాలుగువేలు ఆ ఒక్కఒక్క చి నాలుగు వేల అండి మామూలు ఒక అక్క అయితే లక్ష్మీ అక్క అని ఉంటారండి ఆ ఆవిడ వాళ్ళు బాగా రిచ్చో మరి ఏంటో నాకు తెలీదు కానీ వా అ ఎవ్రీడే అయ్యచ్చ చీరలు కట్టుకుంటారండి
అబ్బా
నాలుగు వేల అంటే ఒక చీర అంటే మీతోప్పుడు ఇంకా డబు రట్ ఫంక్షన్లు ఉన్నా అనుకోండీ డబల్ రేట్లు ర ఆమె కొ ఆంటేనే నేను ఆశ్చర్యపోయిన ఆ మా అప్పు ఆయన దగ్గర అక్షరాల డెబ్బై రెండు వేలు ఉందండి ఇంకా మా పక్క క్క నా విడది నలభై ఆరు వేల అప్పుంది నేను పోయినా చూసిన వచ్చినా అండి నాకు నాలుగు వేలు పెట్టి అసలు తీసుకోవడానికి మనసే రాలేదు
ఆ నేను పెట్టనండి నా చీరలు కూడా అన్ని ఏడు వందల నుంచి వెయ్య పదినిమింద లోపే ఉంటాయండి ఈ మధ్య ఒక్క చీర తీసుకున్నాండి పోచంపల్లి ఇక్కడ మా ఏరియాలో ఇందిరా అని ఒక ఆవిడ ఉంటది ఆవిడ రాలీట్ వ్యం పోచంపల్లి మంగళ్ గి ఎసు సారీ అది మంగళ్ గిరో పోచ్చంపల్లో చీర్లా పేర్లు గూడా తెల్వదండి ఆ చీర కలర్ బాఉంది అది ఆమె ఆమె కోసం తీస్ పెట్టుకుంది అవైపేయ్ నై అంటే నేను మా నాక్ మళ్ళీ మళ్ళైనా దొర్కుతాయ్ నీకు దొరకవు కదా తీసుకో ఇది నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు అన్ జేప్పి చిందండి అది కూడా ఇంతవర్క్ కనీసం తెచ్చిన్ చీర బ్లా చీర అట్లనే ఉందండి ఇప్పి గూడా జూడ్ లేదండి
ఒక్ వేళ నేనోస్తే అండి పోతే పోదామండి మీకీ ఇంటికి దగ్గర్లో నేనుంటే పోయ్ చూసొద్ దామ వారింటిక్ చీరాలు నేన్ చీర్లు కొనేద్ తక్కు గాని చూసేద్ ఇష్టవండి
ఎందుకు రండి నచ్చితే తీస్ కోండి
ఉమ్ పోదామండి ఇంకా మీకు మీ ఇంటి దగ్గర వాడపల్లే అనే క్షేప్ ష్టంగుటుందని విన్నా అండి ఎట్లుంటదండి టెంపుల్ బాఉం
చాలా బాఉంటదండి వాడపల్లి చాలా చాలా బాఉంటది క్రీష్ణా నది దగ్గర్లో కాక్ పోతే కొంచెం లోపల్కి నడ్చిపోవాలి ఇపుడు ఎండాకాలం గావట్టి ఇది ఇది నది ఉండదు ఎండిపేయి ఉంటది వర్షాకాలం ఐతే ఆ ఘాటు కొంచెం ఊర్లోక్ నడ్చ్ చ్ పెన్ తర్వత క్రీష్ణ నది ఇప్పుడుంటాది కానీ మ్ ప్పుడెంటూ సమ్మర్ గదా క్రిస్ సాగర్ గేట్లు గూడా ఆ సాగర్ గేట్ ఇద్ గూడా వత్తలేద్ గదా క్రీష్ణా నది వాటర్ చాల్ తక్కువుంటది
అదేలేండి ఇంకా నేన్ విన్ నాండ్ డి మీ ఊర్లో అంటే రీల్స్ సోసుంటే చూష్ నన్ మాట మీ ఊర్లో ఇట్లా ఏంటి జలక్ జలకన్యాలు ఇ
ఆ ఔనండి యాక్చువల్లీ అది ఫస్ట్ ఎగ్స్ బిషన్ పెట్టారండి ఏముంటాయి ఏ ఏ ఆ ఎగ్స్ బిషన్లలో పగిల్ పేయినాయి ఎండిపేయినాయి పాష్ పోయినాయే ఎందుకు అన్ జెప్ ఈయియ్ ఏవంటారు పబ్లికు మంచిగా పాజిటివ్ గా తీస్ కొని వెళ్ళలేదండి ఇంగ తో ఎగ్స్ బిషన్ వాళ్ళు ఈ జలక్ కన్నెల స్కెచేశిరండి జల కన్యాల స్కెచేస్తే గూడా వడల్ జనాలకేవంత్ పెద్ద అది గూడా ఏంవ్ ఎక్కలేదండి అంత సక్సెస్ గాలేదులేండి ఎగ్స్ బిషన్
ఔనా ఓకే ఉమ్ మీ ఊర్లో ఫేమస్ సేముంటాయండి తినేద తినేదాన్కి తినేవి తాగేవి ఇట్లా ఒక్కక్ ఊర్లో ఒక్కక్ టి స్పెషలన్
ఆ ఔనండి మా ఊర్లులైతే ఎప్పుడు బా పనీ పూరి మీ మిర్ ప్ కాయ్ బజ్జీ అండి
ఓకే మిర్పకాయ్ బజ్జిలు ఫేమస్ అనుకుంటా
సమ్మర్ లో ఓచ్చేసి లస్సి అండి కానీ ఈ ఇక్కడ కొన్ని ఏవంటరు కొన్ని వేరే వేరే గొడవల రీత్యా ఇప్పుడు అది గూడా తగ్గిందండి ఏవైనా ఆ ఆ కమ్యూనిటీక్ చెందినటువంటి వాళ్ళే వెళ్తున్నారు గాని ఆ మిగిలిన కమ్యూనిటీ వాళ్ళు అటు వెళ్ళట్లేరన్ మాట
ఓకే ఓకే అర్థమైంది మీకెందుకండి నేన్ బ్రమ్మ నంగా అదే టేస్ట్ వోచ్చేటట్టు చేస్తాండి
మీర్ ఈడ్ కోచ్చినప్పుడు చెయ్యండి ఆ
ఉమ్ జస్టు కర్డ్ గావాలండి మనకు మీగడ గావాలి మీగాడా కంపల్ సరీ ఎక్కువే ఉండాలి ఇంకా అద్ ఈ రెడ్డు కలర్ లో దాన్ పేర్ ఏదవం ది కదా లిక్విడ్ పే రూబ్ కావాలి చిన్న బాటిల్ గలుచు న్నా పెద్దది వేస్ట్ అయిపోతే మనకు కొంచెం వేసినా టేస్ట్ బాగా ఎక్కువ వస్తుంది దానికి
నేను ఇది వరకు రూబ్జా ప్రతి సమ్మర్ బాగా తెచ్చి పెట్టుకునేదండి
మంచిది అది హార్మోన్స్ కి కూడా చాలా ఆ ఏమంటారు రిలేటెడ్ ఉంటదండి అది చాలా మంచిది దా అయితే హార్మోన్స్ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ఎలా చెప్పాలి మనకు మంత్లీ వచ్చే ఇబ్బందులు లేట్ గా వచ్చేదానికి ఇట్లా ఏమన్నా ఉంటే పర్తి చేస్తుదంట
అవునండి అప్పుడు మాకు వరుసగా అన్ని ఇయర్స్ తెచ్చుకు నేది ఆ త్రీ మంత్స్ సమ్మర్ లో మినిమం టూ టూ ఏంటి త్రీ కూడా వాడిన ఆ డేస్ న్నాయి కానీ ఇంకా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అసలు రూహబ్జానే తేవట్లేను అసలు ఇంట్లోకి తేవాలండి
అదే ఈ లస్సీ ఏం లేదండి మీరు ఇంట్లోనా చేసుకోవచ్చు బాగా చిక్కటి పెరుగును వాడాలి అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు అయ్యొదు అన్నమాట డేస్ిన ఎంత ఉగ్గిన డేయాలంతే బాగా చిక్కగా చేసుకొని మంచిగా చిల్ల కొట్టుకొని దాంట్లో ఏం చేయాలి షుగర్ వేయాలిన్నమాట అది బాగా కరిగాక దాని పైన ఆ మీక్కడ వేసుకొని మీగడ వేసుకొని దానిపైన రూ అబ్జా వేసుకోండి అసలు ఆ బ్రహ్మాండంగా ఉంటదండి కొంతమంది హైదరాబాద్ ఏం చేస్తారంటే కోవా ఉంటది కదండి కళాకాడ్ అంటారు లేస్తారన్నమాట అడుగులో అడుగులో వేసి తర్వాత కా చిలికి పెరుగు ఎసి అదే చక్కెర ఇవన్నీ చిరికిిన ఆ అలా ఇక్కడ ఇక్కడ అట్లా ఫేమస్
అంటే నేను మా ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవాలంటే పసే మా పాప అడితే మా పక్కన సూపర్ మార్కెట్ ఇ లో హెరిటేజ్ వాళ్ళ కార్డు దొరుకుతుదండి ఇంకా కార్డు తెచ్చుకొని అరుణ్ ఐస్ క్రీమ్ ఉంటదండి వెనీలా ఫ్లేవర్ ఆరు నాకు చాలా ఇష్టం ఆ నేను ఇట్లా చేస్తే ఇక మీగడ అయితే లేదండి ఇక మీగడ దొరకదు ఎందుకంటే మాకు పాలు దొరకవు కాబట్టి
మాకు పాలు వస్తాయంండి మాకు ఒక ఊరు నుంచి వస్తే పన్నెండున్నరకు అట్ల తెస్తాడు అనమాట
ఆహా
మంచిగానే ఉంటాయి మాకు పాలు మీగడ కూడా ఎంత మందంగా వస్తుందో అసలు అర లీటర్ పాలేంట తీసుకునేది కానీ పెరుగు మీ మీగడ మాత్రం ఇంత మందం వస్తు
మాకు మీగడా లేదండి మీ కూడాడ చూసి నేను పాలగిన్నెల మీద మీగడ చూసి సంవత్సరాలు అవుతుందండి
అయ్యో
ఇప్పుడు కూడా నేను పెట్టుకుంటే అంటే కావాలి పాలనుకుంటే పోపచ్చుకోవచ్చు కానీ మాకు పాల వాళ్ళ మీద నమ్మకాలు లేకుడా పోయినాయి బరికి ఇంజెక్షన్లు ఇస్తున్నారు ఆక్సిడోసలో అవి పిల్ల ళ్కి హెల్త్ ఇష్యూస్ పెద్ద వాళ్ళకి హార్ట్
మా ఇంట్లో పిల్లలకైతే ఏమయనండి ఇక నాకేంటంటే చాయ పిర్చ్చి ఎక్కువ సో ఇంట్లో ఎవ్వరు తా